హాయ్ అండి
హాయ్ ఏం చేస్తురండి
మేమా అండి ఇప్పుడే ఈవినింగ్ స్నాక్స్ తిని ఊరికెనే కూర్చున్నామండి
ఏం తిన్నరండి స్నాక్స్
ఏం లేదండి మా బాబు కోసం అని మిక్చర్ చేషిన్నా అదే కాస్త తలా ఇంత పెట్టేస్కొని ఆ నిస్తానండి నేను
ఎట్లా చేస్తారు అండి
ఏముందండి నార్మల్గా మన శనగపిండి ఉంటది కదండి
ఆ అవునండి
ఆ చనగపిండిలో కొంచెం బియ్యం పిండి ఒక టూ కప్స్ చెనగపిండి తీసుకొని చేశాను నేను ఈరోజు
ఓకే ఓకే
టూ కప్స్ చనగ పిండిలో ఒక టూ స్పూన్స్ అంతా బియ్యపుపిండి కలిపి
ఓకే ఆ
ఒక స్పూన్ సాల్ట్ కాస్త పసుపు కొంచెం బేకింగ్ సోడా ఇవి మన ఆ కొంచెం పొంగాలి కదా ఇది బూంది
ఆయిల్ పట్టదా అండి మరి బేకింగ్ సోడా ఎస్తే కొంచెం
ఉమ్ కొంచెం వేస్తా మరి ఇంగ పొంగాలి కదా అండి కొంచెం కొంచెం అంతే లైట్ గా ఇట్లా ఉమ్ కొంచెం క్రిస్ప్ పీగా రావడానికి కొంచెం బియ్యం పిండి అనమాట
ఓకే ఓకే
ఉమ్ అవన్నీ కలిపేసుకొని మంచిగా లా వాటర్ దానికి తైనంత వాటర్ పోసుకొని
ఆ
ఉం చింగ లూజుగా కలుపుకోవాలన్న మాట ఇయ ఉమ్ కలిపేస్ కొని ఆ ఒక బాండీలో ఆయిల్ పెట్టుకొని
ఓకే
అది వేడయిన తర్వాత ఇగ మిక్చర్ది మన ప్లేట్ ఉంటది గదా అండి బూందీ ప్లేట్
అవునండి అవునవును
ఉమ్ అందులో పోసి తిప్పేస్తే ఇగ్ ఆయిల్ ఆయిల్ కాగిన తర్వా తెయ్యాలి
చెప్పడం చాలా ఈజీ అయినా చెయ్యాలంటనే చాలా కష్టం అయితాయి కదా
ఆక్ లేదండి మిక్చర్ చాలా ఈజీ అసలు నేను కూడా స్టార్ట్ లో ఏమో అని అనుకునేదాన్ని కాని చాలా ఈజి జీగానే వచ్చేసిందండి ఆల్మోస్ట్ మిక్ క్షర్ మేము ఇంట్లోనే చేసుకుంటాం బయట కొనమండి
అవున అండి ఊ మా ఇంట్లో కూడా చెయ్యి చెయ్యి అని అడుతారు కానీ మేము ట్రై చెయ్యలే ఎప్పుడొస్తే రాదేమో అని భయంతోటే చేయకపోయేది
లేదండి చాలా ఈజీగా వస్తుంది ఈజీగా వస్తుంది కాబట్టి టే నేను సపరేట్ గా మళ్ళీ దాని ప్లేట్ కొన్నా ఇంతకు ముందు ప్లేట్ కొనలేదండి మన మామూలుగా ఇళ్లల్లో చిల్లుల గరిటే ఉంటది కదా చిన్నది చిన్న హోల్స్ ఉన్న గరిట
ఆమ్ అహ
ఆ గరిటెలో పోసి తిప్పేదాన్ని అనమాట ఆ అట్లోక రెండు మూడు సార్లు చేసాక వచ్చాక క ఒకసారి కొంచెం చెయి కాలింది అనమాట అది దగ్గరకియితది కదా గరిట స్టౌకి ఇక దాన్ తర్వా త మా సార్ చూసి ఇక ఎట్లాగ వస్తుంది కదా పర్ఫెక్ట్ అయిన కదా అనేసి గరిట తెప్ పిచరన్ననమాట ఆన్లైన్ లో
ఓకే ఓకే మా ఇంట్లో ఏ ఏది ఏస్ నా మా ఇంట్లో ఫస్ట్ ననే తినమంటారు
ఓకే మీరు చేసి
ఆహా ఎందుకంటే రాదు కదా చాలా తక్కువ అనకుంట రావడం
ఆ
నేను స్నాక్స్లల్ల అంటే తెలియదు అంత చాలా తక్కువ ఎప్పుడైనా మమ్మీదే కదా తిని తిని అలవాటు అయిపోయింది ఇక్కడికి వచ్చినాక మా అత్తయది
ఆ ఓకే ఓకే మాకు అట్లాగాద్ అట్ అత్తమ్మ ఉండేది ఒక దగ్గర అమ్మ ఉండేది ఒక దగ్గర నేను ఉండేది ఒక్
మా దాంట్లో ఏందం టే మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా జాయింట్ ఫ్యామిలీనే ఇక్కడ కూడా జాయింట్ ఫ్యామిలీనే మాకు ఆ జాయింట్ ఫామిలీనె ఆ
ఒ సో మేము అన్ని ఇక్కడ నా దగ్గర నేను ప్రయోగాలు చేయాల్సిందే ఓహో మా హస్బెండ్ అట్లే ఏమనరండి తింటాడు తనే ముందు తిని చూస్తాడు ఆ తిని చూసి బాగుందంటేనే నువ్వు తిందువులే అంటాడు
ఆ అవును మా సార్ కూడా ఫస్ట్ అట్నే చెప్తాడు నార్మల్గా అయితే నువ్వు తిను ఫస్ట్ అని అంటడు తర్వాత మాకు ఇవ్వ అని అంటాడు టేస్ట్ బాగుంటే ఉంటమా ఫస్ట్
అయ్యో ఆ అన్నా అండి హో మేము కరోనా వచ్చినప్పుడు అయితే చాలా వంటలు ట్రై చేసానండి నేను
అప్పుడు బయటి ఫుడ్ అసలు తినపోయేది కద అండి అస్ అసలు బయటికే వెళ్ళనికి అసలు టైం లేదండి అవునండి అవును
ఆ సో మేము ఇంట్లో చాలా వంటలు చేసాను యాక్చువల్ గా చెప్పాలి అంటే ఈ మిక్సర్ నేర్చుకునేది కూడా కరోనా టైమ్ లోనే ఆ టై లోనే వచ్చింది అనమాట
ఆహా అవునవును
ఆ
అంటే అప్పుడు మ్యారీ మ్యారీడా లేకపోతే అన్ మ్యారిడా
ఆ మ్యారీడే అండి ఆప్పటికి
మ్యారీడ్ ఏ నా అప్పటికి మేము ఏదో అప్పుడు ఇ టార్ ఏమో చవుతున్నాం అనుకుంటా అవును కరోనా ఫస్ట్ కరోనా అప్పుడే ఇంటర్ ఏమో ఇంటర్ సె ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏమ చదువుతున్నా
ఓకే ఓక్ కే మాకు అప్పుడే కొత్తగా పెళ్ళయిన్నది ఉహు
ఆ
అయినా అప్పుడే అయినది మాకు వంటలు గిట్ల ఏం రాదు నాకు కూడా అప్పుడే స్టడీ అయిపోయింది జాబ్ చేసాక పెళ్ళి చేసేసారు
ఓకే ఓకే
హాయిగా మేము వచ్చి అన్ని ఇగ మా ఆయన మీదే ప్రయోగాలు చేసేదాని అనమాట
అవునా అండి
పాపం బాగా సపోర్ట్ చేసిండు ఏమి అనేవాడు కాదు ఇది తీసినా ఒకే ట్రై చేయలే అనేసి అనేవాడు హెల్ప్ చేసేవాడు
అంటే ఏం చేస్తే ఏంది తిన తినక తప్పుతుదా అన్నట్టు అంటంటారు కదా
ఆ ఆ సరే ఇట్లనన్నా నేర్చుకుంటారేమో అన్నట్టు అ దాన్ని కూడా సపోర్ట్ చేస్తాడు ఆనమాట
అవును
సో అట్లా చేసాం ఏమేమేం చేసాను తెలుసా మంచూరియా చేసాను
ఓకే
ఆ పిజ్జా చేసాను
అవునా అమ్మ బానే ట్రై చేసినావ్ ప్రయోగాలు
ఆ చాలా నచ్చ కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది తెలుసా పానీపూరి కూడా చేసాము
అవునా
ఆ అండ్ ఇంకేంటి హోమ్ మేడ్ పన్నీర్ చేసాను
పన్నీర్ ఓకే పన్నీర్ ఏజ్ గా ఉంటారు కదాండి చేయడము నేను ఎప్పుడు ట్రై చేయలేదు గాని యూట్యూబ్ లో చూసినా మీరు ఎట్లా చేస్తారు
అదే పాలు విరగొట్టాల విరగొట్టడం అంటే పాలు కాబెట్టటప్పుడు లెమన్
కుంటారా లీటర్ తీసుకుంటారా నను
మన ఇష్టం ఎన్నంటే అన్ని మనం ఎంత చేసుకోవాలనుకుంటే అంత క్వాంటిటీని బట్టి అనమాట మేము అప్పుడు హాఫ్ లీటర్ ఏమో తీసుకున్నట్టున్నాము
ఓకే
అ ఇంగ కాగిన తర్వాత బాగా పాలు కాగిన తర్వాత లెమన్ స్క్వీజ్ చేస్తే ఇగ విరిగిపోతాయి కదా పాలు
విరిగిపోతే ఆ
ఉ విరిగిపోయిన తర్వాత ఇంకా కొంచెం బాగా దగ్గరకి వచ్చేటట్టు చేసి మొత్తం ఆ మొత్తం అంతా అయిపోయా బ్రేక్ అయిపోయిన తర్వాత పాలంతా ఇంకా మిగతాది గట్టిగా అవుతుది కదా కొంచెం మిగతా వాటర్ ఇస్ ఉన్నది పారపోసేసి మిగతా గట్టిదంతా ఒక క్లాత్ లోకి వేసేసుకొని బా దగ్గిరి కి అనమాట మొత్తం ఏం వాటర్ లేకుండా మొత్తం మొత్తం స్పీచ్ చేయాలిట ఉ పిండేసేయాలి మొత్తం మ్ అది పిండేసిన తర్వాత వన్ అవర్ టూ అవర్స్ అట్లే ఉంచాము
ఓకే మామ్
ఒకటే క్లాత్ లో పెట్టేసి ఒక షేప్ లో ఉంచేసుకొని ఒక స్క్వేర్ షేప్ లాగా పెట్ తీసుకొని దాని మీద వెయిట్ పెట్టాము
వెయిట్ పెట్టి ఎన్ ఎన్నవర్స్ కి మళ్ళ తీసేస్తారు
ఎన్ని అవర్స్ తీసానో గుర్తులేదండి కాకపోతే వెయిట్ పెట్టి తీసాము అంటే కరోనా లో కదా చేసింది ఆ ఎ ఎన్ ఆ ఎన్ హవర్స్ కన్నది గుర్తులేదు ప్రాసెస్ అయితే గుర్తుంది కానీ కానీ బాగా వచ్చింది అది వచ్చిన ఒక టూ డేస్ కే
కానీ కర్రీ చేసినప్పుడు అది విరిగిపోతది కదా పన్నీరు అది
ఏం విరిగిపోలేదండి మంచిగా వచ్చింది
మా తోటి కోడలు చేస్తది ఇంట్లోనే ఆమె చేస్తే అస్ సలు ఆ ఫుడ్డే ఆ కర్రీ నే తినబుద్ధి కాదు అసలు ఏదన్నా ఫన్ షన్ కి వెళ్తే వాళ్ళు బ ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ అక్క వాళ్ళ ళ్ళ కొడుకులు ఉన్నారనమాట వాళ్ళు మా తోటి కోడళ్లు
ఓకే అవును
అయితే వాళ్ళు బర్త్డేలు ఉన్నాయి చాలా చాలా మంది ఫైవ్ మెంబర్స్ ఉన్నారన్న మరి చిన్నపిల్లలు వాళ్ళ ఇంట్లా అందరికి ఇద్దరిద్దరి ఇద్దరు అట్లా ఏదన్నా బర్త్డే ఫంక్షన్ అయితే పిలుస్త స్తార్ అనమాట ఏదన్నా ఈ మండే అట్లా వచ్చింది అనుకో ఫాస్టింగ్ ఉంటాం కదా పన్నీర్ కర్రీ చేస్తారు వాళ్ళు కూడా తినరు మండే అది చేస్త అది తినాలంటే విరక్తి వస్తది బా వాళింటికి పోతే ఆ మళ్ళ ఏదన్న స్నా ఫుడ్ తిందామన్నా కారం అయితే చాలా అమ్మ నేను నిన్న కుట్టాన ఆ నేన్దిన కుట్టనన్నసనా అస్సల్ తినన్నేను
ఆహా లేదు లేదు నే నేన్ చేసిన పన్నీరు టూ డేస్ తర్వాతే చేసేస్ ఇంక మళ్ళీ వంట వేసేసుకుని ఎందుకంటే కరాబ్ అయితుందేమో తెలియదు కదా అని
అవునండి
టూ డేస్ తర్వాతనే కాజు పన్నీర్ కర్రీ చేసా యూట్యూబ్ లో చూసి మంచిగా వచ్చినది
ఓకే
ఆ అంటే ఇంకా చేసే బట్టి దాన్ని బట్టి కూడా ఉంటది కదా అండి
అవునండి అవును
కుదురుతాయి కొందరికి కుదరవు వంటలు
అవును
సో అట్లా కూడా మీకు ఇంకా దాని మీద మంచి అభి ప్రాయం లేదైతే ఇగ
హు హు హు అస్సల్లేదు కావాలంటే తెస్స చేస్త గానీ పన్నీర్ కర్రీ నేనే జేస్తా మా అత్తేవాళ్ళందర్ నన్నే మత్తయ్ గూడా ట్రై చేయలే నా మ్యారేజ్ అయిన కాంచ్ నేను యూట్యూబ్ లో చూస్యో వన్ టైమ్ చేష్ణా ఇంగలవాట్ అయిపోయింద్ అప్ప నుండ్ ఎప్పుడు పన్నీరు కర్రీని చేయమంటారు
న్యదే అదేం
ఆ ఇంగా చాలిష్టం ఇంగ పనీర్ కర్రీ బాగ్ ఒస్తదన్మాటది అదే చేయమన్ అంటరు చపాతి చేయమంటరు పన్నీర్ కర్రి చేస్తె ఖచ్చితంగా చపాత్ తి చేయమన్ అంటు ఆ చపాతి చేయమనంటున పతే పన్నీర్ కర్రీ బగార్ రైస్ అట్లా లేక్పోతే పన్ లేకపోత్ అే పన్నీర్ బిర్యానీ ఇట్లా అ అట్లా చేసేస్క్ దహుమూట ఊమ్మ్మ్ లా చాలా అహ్హ్
ఇంగా అట్లా నేర్చుకునిగ కరోనా టైమ్ లో అట్లా యూట్యూబ్ జూస్కుంటూ
అ ఆ ఇప్పుడందరికి యూట్యూబ్ ఫ్యాషన్ అయిపోయింది కదా చూసుకునేవి చేసుకోవడం ఊ ఆ ఈజీ ప్రాసెస్ అంటే యూట్యూబే అసలు యూట్యూబ్ ల చూసి ఏదైన్ నేర్చుకోవచ్చు
ప్లస్ మన్ని మళ్ళ మనకి నచ్చిన ప్రాసెసె ఎంచు
ఆ అవునండి ఈజీగా ఏదనిపిస్ చేయ్యే వీడియో చూస్ ఈజ్ అనిపిస్తదో మన అట్లాగా అట్లా కూడా మళ్ళీ మన ఇంట్లో ఉన్న వ్ వస్తువులతోటే ఏస్కోవడానికి ఏమే ఉన్నాయ్ మనింట్లున్నయ్ వాళ్ళు వాడేయి అట్ల అన్ పి అట్లా కూడా యూస్తా నేను
ఉమ్మ్ అదే అదే మేమ్ కూడా అట్లనే అట్ల జూషే చేస్కున్నా అన్మాట
అవునండి
అట్లనే చేసేదాన్ని వంటలిగా అట్లనే నేర్చుకున్న ఉడా
ఆ కనీ చూస్తే బానే అనిపిస్తద్ అందులో కన్ చేయాలంటేనే కొంచెం టైం బడుతది చేయనికి
అ హఫ్ కోర్స్ మనం చూసేదానికి చేసేదానికి డిఫరెన్స్ ఉంటది గద్ అండి
ఆ అదేఫ్ ఫస్ట్ టైమ్ చేసానయిత్ ఇంగా కన్ఫ్యూజ్ అయిపోతది అసలు ఇంగ మెల్లగ చేస్తుటే చేసు తల్వాటయిపోతాది
ఉమ్మ్ నవునండి అట్లనే ఉంటదిగ కొంచెం ఫ్రీక్వెంట్ గా చేస్ స్తూ ఉంటే అదే అలవాటయిపోతది ఇంకా అండి టీ తాగారా
లేదండి ఇంక తాగలేదు
ఉం సిక్స్ అయిపోయింది కదండి
సిక్స్ అయిపోయింది కానీ ఇంగ ఎవర్ లేరు అందుకే తాగలే ఉమ్ నా ఒక్కదానికోసం ఆ అవును
ఉమ్మ్మ్ సరే సరే అండి హ్మ్ ఓకే అండి హ్మ్ బాయ్ అండి
బాయ్